హలో హలో
ఆ హలో
ఆ అక్క ఎలా ఉన్నారు
ఆ బాన్నారా మీరు బాన్నారా
ఆ నేను బాన్నాను అందరూ ఎలా ఉన్నారు అక్క
ఆ అందరు బానే ఉన్నారు రా ఈ ఎండలుకి ఎట్లు ఉంటాము ఇంకా ఇంట్లోనేగా
ఆ ఆంటికి ఆ ఎలా ఉన్నారు ఇప్పుడు అంత్ అమ్మ బాన్నారా
అందరం బాన్నాం రా కానీ కాకపోతే నిన్న కొట్టిన ఎండకే కొంచెం ఇంట్లో వాళ్ళు డల్లుగున్నారు పిల్లలు కూడా ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి గానీ వాళ్ళు ఏళ్ళట్లే ఇప్పుడే ఇంకా
అవున అన్నయ్ అన్నయ్య ఇంటికి వచ్చిస్తారా
ఆ రాలేదు రా వస్తారు
ఆ వంట అయిపోయిందా
లేదు రా చెయ్యాలి మీదేంటి
ఆ ఇప్పుడే వంట చేసు కూర్చున్నాము
ఉ ఈ ఎండలు పిల్లలకి కి బాగా నీళ్ళు దాపిస్తున్నావు మరి కొబ్బరి నీళ్ళు గాని సబ్జా నీళ్ళు గాని
ఆ కొబ్బరి నీళ్ళే తాగుతున్నాడు అక్క
తాపియాలి ఎందుకంటే బాగా మన లాంటి ఓళ్ళే డిీహైడ్రేట్ అయిపోతున్నారు
అవునవును ఇంకా తాగుతున్నాడు కొబ్బరి నీళ్ళు రోజు తెస్తున్నారు
అదే నీళ్ళు దాపియాలి బాగా ఎండకి ఆడిపికు బయటికిెళ్ళ నీకు
ఆ వెళ్ళట్లేదు అక్క ఈ రోజు నుంచే పాఠశాలకు వెళతున్నాడు
అదే అదే ఎందుకంటే సాయంత్రం పూట మూడు నాలుగు ఆ టైం కి ఐదు గంటలకు పంపించినా ఏం కదా ఆటలకి
అవునవును
ఉ
ఆ
పచ్చళ్ళు పెట్టారా మాడికయ్ పచ్చళ్ళు
ఆ పెట్టేసాం మొన్న మార్చి నెలలోనే అయిపోయినాయి అన్నీ
ఎన్ని కేజీలు పెట్టారు
రెండు కుంచాలు పెట్టారు అక్క ఈసారి
మంచి పని చేసారులే అయినా ఇగ బాక్సులు ఉంటాయి పిల్లలకి అవస్ అప్పుడప్పుడు కూరలు లేపోనా సడన్ గా తీస్ కోచ్ మనం గూడ
అవును మాకునీ అవునవును ఇలో వీళ్ళకి పెట్టాలి అందరికిని బయట ఓళ్లకి ఇవ్వాలి
అవును
ఇంక అందుకని పెట్టేశారు
అవునులే అందరికి మనము పంపియాలి కదా ఇప్పుడు వాళ్ళు మన చుట్టాలు అనుకున్న వాళ్ళకి కూడా కొకువ కొంచెం పంపియాల్సి వస్తదిగా
ఆ మాకు అందరు దగ్గరే పక్కనే
ఆహా
ఇంక అందరికీ పంపాలని పెట్టేసాం మొన్నే
అంతేలే
మీరు పెట్టారా
ఆ మేము పెట్టాము మంచిగా వచ్చింది కారము పట్టించిన కారమే కదా వేసింది
అవును అవును అయే బాగుంటది
అవును కొంత ప్యాకెట్ కారాలు వేస్తారంటే అది మంచిది కాది క్యాన్సర్ కూడా వస్తది మరి ఎందుకు వాడు తున్నారు అయి మరి అవును మరి రంగు క్యాన్సర్ కి దారి తీసిద్ది
అవును
అస్సలు వాడద్దు మనము స్వచ్ఛంగా కొనుక్కొని పట్టిచుకొని శుభ్రంగా ఇంట్లో సంవత్సరం అంతా వాడుకోవాలి
అంతోపికిలి ఇప్పుడు ఆళ్లకి ఉండదా అందరూ అదే వాడేస్తున్నారు
రోగాలు కూడా అలానే వస్తాయి ఓపిక లేకుండా
దాని వల్లే మెయిన్ అన్ని
ఆ అంతే మరి
ఆ ఇగో ఇప్పుడే చాపల కూర వండాను
మంచి పని చేసా అది మంచిదేలే ఈ ఎండకి ఈ చికన్లు మటన్లు కంటే చాపలు మంచిదే
అవునవును ఇక్కడే తీసుకొచ్చారు మా చెరువులోదే
ఆహా ఇంకా మంచిది అయితే
ఆ అదే బాగుంటది ఇంక బయట తెచ్చుకోము
ఆ ఇదే మంచిదిలే
అవును పెద్దగా మందు పెట్టకుండా పక్క దాంట్లో చేయించి ఉంటాయి
ఆ
ఆవి తెచ్చుకుంటాం అన్నమాట ఇంట్లోకి
మంచిపని చేసా
ఇంక పిల్లలకి కూడా అదే ఇష్టం
ఆ ఫ్రై చేస్తావా డీప్ ఫ్రై లాపోతే కూరనా
ఆ లేదు పులుసు పెడతాను అంటే మాకు ఇంట్లో ఎక్కువ మంది కదా
ఆ
అందరికి ఇంకంటే ఫ్రై కంటే పులుసే బాగా సరిపోతుందని
అసలు చాపల పులుసు పర్ఫెక్ట్ గా ఎలా వస్తదిరా నేను మొన్న ఒక రోజు ఇట్లనే ఒక కేజీ చాపలు కార్తి ఉంది కదా తినాలి అని
ఆహా అవును
అయితే ఫ్రై మాత్రం అన్ని కలిపేసి ఉప్పు, కారము, అల్లం, వెల్లిపాయి పేస్ట్ ఇయన్నీ కలిపేసి పట్ ఇచ్చి పె చేస్తా బానే
ఆ
పుల్సు వరకు వచ్చేసరికి నాకు అస్సలు చేయడం రాలేదు ముక్క అంతా చెదిరిపోయింది అబ్చో ఎంత వేస్ట్ చేసి చ ఎవరునన్న అడిగినా బాగుండే అనుకున్న అదే నిన్ను అడుగుదామని ఫోన్ చేసే నువ్వు ఆరోజు లిఫ్ట్ చేయలేదు మరిక ఆ సమయంలో నువ్వు ఇంకెలా ఉన్నావు అని నేను మళ్ళీ చేయలేదు రెండోసారి
అవునా ఏదో పనిలో వండుంటాను
ఇక అందుకనే ఇక మరి ఆ టైం అయిపోతుంది ఏదో ఒకటిలే మరి ఫోన్లీ ఎత్తట్లేదు ఇప్పుడెవరిని అడుగుదాం అందరూ వంట చేసుకుంటారని సరే అని ఏట్లో చేసేసా ఎట్లా చేయ్యాలి అసలు దాన్ని మంచిగా రావాలంటే నీకొచ్చా చేస్తావా
నే నాకొచ్చు నేను బా చేస్తాను
ఎప్పుడు నేర్చుకున్నావ్
నాకు పెళ్ళయకనే అత్తగారు నేర్పించారు మాకు జనం ఎక్కువ కదా
ఆ
ఇంకా ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వచ్చింది
అంటే ఎట్లా ఫస్ట్ ఆమ చేస్తంటే చూసావా లేకపోతే నీతోని చేపిచ్చిందా
లేదు లేదు చూసాను ఒక రెండు మూడు సార్లు చూసి తర్వాత నేను చేస్తాను చెప్పండి అని చెప్ ప్పి ఒక్కొక్కటి చేస్తూ పక్కన మా అత్తగారు చెప్తూ అలా నేర్పించారు ఇంకా తర్వాత నుంచి ఇంక నేనే
మంచి పని చేసావులే
పక్కన ఎవరైనా చెప్తే తొందరగా వచ్చేస్తది
స్త చేయాలా
ఆ నేను చెప్పన చేస్తావా ఒకసారి
ఆ చెప్పురా మరి
ఆ ఇప్పుడు మామలుగా ఉల్లిపాయి రుబ్బేసుకుని అల్లం వెల్లుల్లి ఏసి
ఆ
తర్వాత చాప ముక్కలు కొంచెం ఉప్పు వేసి కడగాలి
ఫస్ట్ ఉప్పేసి కడిగి పసుపేసి పెడతామ్ గా
ఆ పసుపుపక్కర్లేదు ఉప్పు వేసి కడిగేస్తే సరిపోతుంది
పసుపు కూడా ఏస్తా అప్పుడప్పుడు
ఆ కొనీసువాసన రాదులే ఎసనని
ఆ గదే
ఆ తర్వాత అది పొయ్యి మీద పెట్టి గదే ఈ జీలకర్ర ఆ కరివేపాకు అయన్నీ ఎసేసి తాలింపు లాగా తర్వాత ఉల్లిపాయ గొజ్జు వేసేసి బాగా అది దగ్గర పడేదాకా అది వేపాలి
ఏంటిది
ఉల్లిపాయ గొజ్జు
ఉమ్ హు అది కొంతమంది కాలుస్తారు అంటారు కదా కాలుస్తా అంటన్నారు
లేదు లేదు అలా కాల్చకూడాదు బాగోదు
ఆ పొయ్యి ఏం ఎలా చెప్పారంటే నాకు పొయ్యిలో రౌండ్ రౌండ్ పొట్టు తీసేస్ ది ఏసేయ్యమని చెప్పారు పొయ్యిలోని
అయ్యో అలా ఎయికూడదు.
ఆహ
ముక్కలు విడిపోతయి కదా
అయితే ఇప్పుడు నువ్వు పొట్టు తీసి కడిగి రుబ్బాలా
ఆ
హా రుబ్బేసి
ఆ గుజ్జు మా ఆ నూనెలోని తాలింపులు ఏసేసి అదే నీరంతా పోయి ఆ ఉల్లిపాయ అంతా దగ్గరకి వచ్చే వరకు ఆపాలి పసుపు ఉప్పు ఏసి
ఆ
అది దగ్గర పడ్డాక ధనియాల పొడి మసాలా పొడి కారం ఏసేసి కలిపేసి ముక్కలు అందులో ఒక్కొక్కటి కింద వేసి తిప్పుతా ఉండాలన్నమాట ఒక ముక్ గేసి తాని తిరగేసి మళ్ళీ అలాగా
ఓహో
విడివిడిగా పక్కపక్కన ఏయ్యాలన్నమాట
ఆ
ఒకసారి ఏయకూడదు అలా గుజ్జు పట్టేలా కలపాలి
ఆ
ఆ పులిసు మనం పక్కన నానబెట్టుకుంటాం కదా
ఆ బ నానబెట్టుకున్నవు ఎంత నానబెట్టుకోవాలి
అదే మన ఇప్పుడు మామూలుగా ఎక్కువ మంది పులుపు ఎక్కువ తింటారు కొంచెంమంత తక్కువ తింటారు కదా దాన్ని బట్టి నానబట్టుకోవాలి చింతపండు ఒ గుప్పెడు చిన్న గుప్పెడు
ఆ
ఆ అది పులుస్థి పిండేసి ఆ నీళ్ళు ఎసేసి కుని మనకి ఎంత పులుసుకావాలో అంత కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుని కొంచం పులుసు పిండుకుని మరగనివ్వాలి పులుసుతో పాటు మరగాలే ముక్కలు కూడా ఉడుకుతయి
ఆ గంటబెట్ట తిప్పొద్దా గంటబెట్ ఇగ గంట పెట్టీ తిప్పద్ద ముక్కల్ని ఆ
అప్పుడు ఇప్పుడు ఎంతంటే రెండు చేతులతో మాస్గుడు
ఆ
అంతేగాని గంట పెట్టకూడదు
గంట అసలు వాడొద్దు
అస్సలు పెట్టకూడదు అ పెడితే ముక్కలయిపోతాయి
అదే అదే ఆ తప్పే చేసాలే మొన్న తెలియక తర్వాత అర్థమైంది ఓ ఇట్ట చెయకూడదా అని
ఉ చేపకు అసలు ఎప్పుడు గంట పెట్టకూడదు చేత్తో అలా దకా పట్టుకుని తిప్పాలి
ఉ
ఫ్రై అదే ఇలా వేపుడులాట్లకి అయితే గరిటతో తిప్పచ్చు గాని వీట్లకి పని చేయదు
ఆ తిప్పి ఎంతసేపు మరగని పెట్టాలి
పులుసు మరిగిపోయి పైకి గా నూనె అంతా తేరుతది
ఆ కొత్తిమీర వేయాలా అప్పుడు
ఆ అప్ నూనె తేరినప్పుడు కొత్తిమీర ఎసేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసి కట్టెతే భలే ఉంటది పులుసు
మరి మసాలా అంటే ఏమేమి ఏపి చేయాలి నాకు ఆ మసాలా ఏంటో తెలియదు వాటిలో ఎసే మసా
ధనియాలు పొడైతే ధనియాలు జీలకార్ల ధనియాలు ఎక్వ జీలకర్ర కొంచెం ఎసి మసాలా
ఆహా ఫస్ట్ నాకూ అవి ఏవే సేయాలో చెప్పు ధ ధనియాలు
జీలకర్ర
ధానియాలు ఆ తర్వాత జీలకర్ర
అది మసాలా అది మాముల్గ మిక్సీ బా అదే మీ అలా రుబ్బాలి
ఆ ఈ రోండు తర్వాత
మసాలా పొడికేతే ఈ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా లవంగం లవంగం ఉమ్ యాలికలు రెండు యాలికలు అయితే రెండే ధనియా అదే ఏంటి సాజిరా
సాజీరా గూడా వాడాలా
కొంచెం సాజిరా కొంచెం తాల్చిన్ చెక్కలు ఎక్కు కొంచెం ఎక్వ ఏయాలి
ఆ
ఆ అనాస పువ్వు
అనాస పువ్వు కూడా
ఆ అనస పువ్వు ఏయాలి ఖచ్చితంగా అదే ఎత్తేగాని మసాలా అస్సలు బాగోదు
మరి కొంతమంది ఇన్ని మసాలాలు వాడ్రుగా
ఆ మసాలా లేకుండా చేపలపూరు బాగోదు నీస్ వాసన ఓస్తది
ఇయాన్నీ ఏతే రాదా
రాదు
మరి ఫ్రై ఎట్లా జెత్తావ్
ఫ్రై అయితే ముందు చాప్ ముక్కల్కి మసాలా పట్టేస్తాను
ఏం మసాలా
అదే నేనీది దాన్ని ఏవంటారూ
ఉప్పు కారం
ఆ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి ఎసీ నిమ్మకాయ పచ్చిమిరప్కాయలు
నిమ్మకాయ గూడ ఎత్తవా
నిమ్మకాయ్ ఎయ్యాలి
ఎందుకని
అది పులుపు దానికి లోపలికి మసాలాకి దిగుతుది
ముక్క మంచిగున్టదా
ఆ మనక్ ఫ ఎపుడుగంటే ముక్క బావోలి గదా
మరి నిమ్మకాయ్ పచ్చిది బిండేత్వా
ఆ అంతే పచ్చిది పిండేయలీ పిండేస్తే ఆ గొజ్జులో ఓస్త ఆ గజ్జు ముక్కలక్ ఘాట్లు పెట్టాలి ఘాట్లు పెట్టి ఆ మొత్తం దానికి తే వలా పావేసి దాని ఫ్రిడ్జ్ లో ఒక గంట అదే గంట పడితే
నా బైట గూడా బెట్టచ్చా ఫ్రిడ్జ్ లోనే బెట్టాలా
ఫ్రిడ్జ్ లో పెట్టుకో బైట గూడా బెట్టొచ్చు బైట పెట్టినా బానే ఉంటది ఫ్రిజ్లో పెట్టింది మసాలా గట్టిగా పడ్తది
ఓ అల్లం వెల్లిపై ఫేస్ట్ ఎక్వ ఎయాలి తక్వ ఎయాలా
కొంచం ఎక్కువే వయ్యాలి
ఆ
ఉ అలా అయితేనే బాగుంటె
సరే లే మరి
ఆ సరే అక్క అలా చేసి చూడు ఒకసారే
సరే మరి కుదిరిందా లేదో ఫోన్ చేత
ఆ సరే అక్క